హలో నమస్కారం అన్నగారు.
నమస్తే అండి. ఇనబడ్తుందా అండి, ఆ బాగున్నామండి మీరు బాగున్నారా. హాలో అండి, ఏమండి అన్న అంటున్నారు అపుడే.
తే తెలియాలీ గదా, అన్నగారు అని.
అవునావును అండి థ్యాంక్యూ, థ్యాంక్యూ అండి అట్లా. ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్ మాట్లాడడం, అది సాంప్రదాయం అని నేను చిన్నప్పట్ నుంచి అనుకుంటున్నాను. మీరు అది, పాటించమడల్ల పాటించ్ కాదండి మీరు అది పాటించడం వల్ల, నాకు చాల సంతోషంగా ఉంది.
అమ్మా నేను పాటించాలనుకోలే కానీ పాటించవలసి వస్తుంది అండి తప్పల్లే
ఎందుకండి అలా
అది అంతే అండి కొన్ని కొన్ని విషయాలూ ఆ కొన్ని కొన్ని విషయాలు పాటించాల్సొస్తుంది
ఎందుకండి మీర్ అలా అనుకుంటున్నారు ఇప్పుడు మనం మనకు ఉండేదె ఒక జీతం కదండి మనక మనకు ఇష్టం ఒచ్చిన విధంగా బతకాలి అంతేగానీ కొన్ని కండిషన్ కీ కట్టుబడి ఉండగూడదు గదండి
ఒ ఉండేదొకే లైఫ్ అనేేసీ
అవునవును మనకు ఉండేది ఒకే జీవితం మా మా జీవితం మా నిర్ణయం కా కాదండీ మన జీవితం మనకి ఇష్టం ఒచ్చిన విధంగ ఉందాం అట్టాని చెప్పి ఇష్టం ఒచ్చిన విధంగా స్వార్థంగా ఉండేవి కాదండి నార్మల్ గా
ఏ నేన్ ఎప్పుడు స్వార్థంగా ఉండండి నేన్ నార్మల్ ఎప్పుడు నార్మల్ గానే ఉంటాండి
అవునండి అదే మీరు మాట్లాడే తీరున్ బట్టి కనుక్కోచ్చండి మీరు మంచోళ్ళని
ఆ మీరు కూడా మంచోల్లాగె అనుకుంటానండి
అవున్ అవునండి నేను చిన్నప్ప నుంచే మంచొడండి కానీ కొన్ని కొన్ని సార్లూ కోపం ఒచ్చినప్పుడు ఏం చేస్తామండి మన్షి అనాక కోపం ఒస్తది కోపం ఒచ్చినప్పుడు అనార్థం జరుగుత్ అందుకె మనం ఫస్ట్ ఎప్పుడైన గాని కోపాన్ని అధిగమిస్తే జీవితంలో ఎదగలడు అనె ఒకా సామెత నేనూ చిన్నప్ప నుంచి ఇన్నానండి
అదే అండి కోపాన్ని అతిక్రమించుకున్నప్పుడే మనిస్ బాగుపడతాడని పెద్దలు చెప్తున్నారు అది పెద్ద దల మాటనేది పెద్దల మాట ఇనాలండి అధిగమించడం పొరపాటున వచ్చేసి
ఆ అది గాదండి మీరు స్కూల్ కాదు ఓకే ఓకే అండి ఇదంతా పక్కన్ బట్టి మీరూ స్కూల్ లో ఉన్నప్పుడ్ ఏమన గేమ్స్ ఆడారండి మీరు
ఆ నేనూ స్కూల్లో చాలా యా ఆటలు ఆడేవాని అండి క్రికెట్ ఆడేవాన్ని కబడ్డీ ఆడేవాన్ని మ్ మ్ వాలీబాల్ కుడా ఆడేవాని అండి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి నేనూ ప్రతిరోజూ సాయంత్రం నాలుగ్ గంటల్ సమయంలో ఆడుతుంటామండి
అనా
మ్ అవునండి ఆ మాకూ ఒక టీమ్ ఉండేదండి అప్ పుడూ అందరూ డబ్బులు వేసి ఒక బ్యాట్ తెచ్చుకొని దాని మీద స్టిక్కర్ లాంటించుకొని అప్పుడూ గ్యాన్ మా టీమూ బాగుండేదండి డై
అనా మీరు ఎంతేసేవాళ్ళండి డబ్బులు దానికి
మేమూ అక్షరాల యాభై రూపాలు వేసేవాళ్ళం అండి
అవునవునండి మీరూ అక్షరం వేసేవాళ్ళ డబ్బుల్ ఏసేవాళ్ళ అండి
అక్షరాల యాబై రూపాయల్ అండి
ఓకే ఓకె సారే అండి నేను అర్థం చేసుకోలేకపోయాను అక్షరాలు యాభై రూపాయలు అంటె మీరు ఆ సారీ అండీ సారీ పది నిమిషాల్ నె నేను ఎక్కువా నెన్ చిన్నపుడ్ నుంచి ఒచ్చేసి హాకీ ప్లేయర్లండి
హాకీలో యాభ ఆకీ అంటె నాకు ఇంట్రెస్టె అండి కానీ ఏ బాల్తో ఆడ్తారా తెలిదండి నాకు
ఆకీ బాల్తోనె ఆడ్తారండి అంటె మీరూ ఎప్పుడైనా నార్మల్గా యూట్యూబ్ లో దాంట్లో అని చూ చూడ్లేదండి ఎప్పుడు మీకెప్పుడై టైం ఉన్నప్పుడూ పోయి హో మీకెప్పుడైనా ఫ్రీ టైమ్ ఉన్న ప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ లో పోయి ఒకసారి సర్చ్ చేయండి ఇట్లా హాక్ కి ఎలా ఆడతారు ఏ విధంగా ఆడతారు రూల్స్ ఏమి
యూట్యూబ్ లోకి పోవాలా అండి
అవునవునండి
ఈసారి సమయం వచ్చినప్పుడు యూట్యూబ్ లోకి పోయి తెలుసుకుంటా అండి హకీ ఏ బల్త
ఆ అది అది మంచి పద్ధతి అండి
అదే అదే మంచి
ఆ ఆ అట్లా నేను అది కాదండి నేను మంచి కబడ్డీ ప్లేయర్ అండి మా స్కూల్ లో ఉన్నప్పుడు నేను అవునండి నేను పక్కా మంచి ప్లేయర్నండి మా స్కూల్ లో అవునండి ప్రొఫెషనల్ ప్లేరు ఎట్లా ఎట్లాంటే అవునండి నా మాదిరి ఇవరు ఆడేవళ్ళ లేరండి మా స్కూల్లో
అవునా మీ మాదిరి అంటే మీ స్కూల్ లో ప్లేయర్స్ లేరా లేక మీరు ప్లేరా
లేదండి అట్లాగాద్ ఇప్పుడు నేను మంచిగా ఆడేవాడిని అందరితో పోలిస్తే నేను చాలా మంచిగా ఆడేవాడిని నేను గొప్పలే అని చెప్పుకోవట్లేదు గాని నేను పర్లేదు అంటే మా మా కాదండి మాకు ఒక పీడిస్ రుండేవాడు మేము ఆ దగ్గర నుంచి కబడ్డీంతా నేర్చుకున్నాం మేము వండుకొని కొన్నిసార్లు అవునండి చాలా బా ఆడతాారండి ఆయన వల్లే మేము చాల నేర్చుకున్నాము అది కాదని
నేర్చకున్నారండి
మేము చాలా సార్లు అడిగినమండి
ఏ మనీ
వేరే గేమ గేమ్ ఏదైనా నేరపియండి అని కానీ మా సార్కి వచ్చిండే ద అదోగేమండి అందువల్ల మేము దానిపై ఎక్వ ఇంట్రెస్ట్ పెటి ఇం అదేనేర్చు
మరి పిటి సార్ అన్నారు సార్కి ఒకే గేమ్ వచ్చు అంటున్నారు
అంటే కబడ్డీ వచ్చిన పి
ఓహో కబడ్డీ ఓ కబడ్డీకి మాత్రమే సపరేట్గా ఉంటారండి మీకు
అవునండి ఏమో అండి అట్లా లేరు గాని మా స్కూల్ లొ. అట్లా నియమించారండి ఏం చేయము అట్లా మా సారికి అదోటి వచ్చేది మరి ఇంకొకటి
మల్ల హాకి హాకి
వాళ్ళు అనేవాళ్ళు దాన్ని ఆమోదిద్దాం ఆమోదిద్దాం అనే లోపు నా స్కూలే అయిపోయిందండి ఏ
అ మీరు హాకీ ప్లేయర్ అన్నారు మలి కబడ్డీ ఒకటే పిటి సార్ కబడ్డీకి మాత్రమే ఉన్నా అంటున్నారు
అంటే హాకీ అనేది నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నా అండి
ఓ యూట్యూబ్ లోనే నేర్చుకున్నారా యూట్యూబ్ లో చూడ్డమేనా ఆడడం కూడా ఉందా అండి
లేదు లేదండి నేను మంచి ప్లేయర్నండి
మిడిల్ ఆర్డర్ లో ఆడు టారండి మిడిల్ ఆర్డరు టాప్ ఆర్డర్ కూడా ఉంటద అండి డి అది
అవునవునండి మీకు తెలీయదు కాబట్టి ఒకసారి యూట్యూబ్ లో పోయి సర్చ్ చేయండి హాకీ ఏ విధంగా ఆడతారు ఎన్ని పొజిషన్స్ ఉంటాయి అవన్నీ తెలుసుకున్నారు అనుకో మీరు నాక్ తో మళ్ళీ ఇంకోసారి మాట్లాడినప్పుడు ఓ ఈ మంచి అని కరెక్టే చెప్పినాడే అని మీరే
ఈసారి ఖచ్చితంగా దాని గురించి తెలుసుకుొనే కనుక్కుంట ఉండండి మీరు
అహ్ అంటే కాదు ఆ గేము ఆడితే మంచి ఫిట్నెస్ వస్తాడండి
అవునా మంచి ఫిట్నెస్ అంటే ఎలా అండి అంటే
మంచి ఫిట్నెస్ అంటే ఇప్పుడు ఆ ఫిట్నెస్ వల్ల మనం కబడ్డీ కూడా మంచిగా ఆడగలమ్
ఓహ్ ఆహ్
అంటే రన్నింగ్ రన్నింగ్ అనేది ఎక్కువ చేస్తాం కదండి అందువల్ల మనకి మంచి ప
ఆహా రన్నింగ్ చేయడం వల్ల మళ్ళ అది ఏదో నార్మల్గా రన్నింగ్ చేయొచ్చు కదండి హాకీలోనే చేయ్యాలా
అంటే మనకి మైండ్ ప్రెజర్ పడినప్పుడే ఏ విధంగా పరిగెత్తాలి ఏ విధంగా పరిగెత్తగుడదు ఆ మూవ్మెంటుంమ్ ఉంటది కదండీ ఆ మొమెంటమ్ వల్ల మనకి
అథలెటిక్స్ ఆడొచ్చు కదండి రన్నింగ్ రేసు అలాంటివి ఆడొచ్చు కదండడి రన్నింగ్ ఒకటి అయితే
అవుననండి నేను హండ్రెడ్ మీటర్స్ పంచికి పరిగెత్తుతానండి జస్ట్ ట్వెల్వ్ సెకండ్స్ లో పోతానండి
అఓ అయితే మరి ఎందుకు ఒలింపిక్స్ పొగడ ఆండీ ఉుసెన్ బో అయితే పదమూడు సెకండ్ పదమూడు పాయింట్ నాలుగు సెకండ్లు పోతాడు
లేదండి ఆయన నైన్ సెకండ్స్ అండి మీరు తప్పు తప్పుగా మాట్లాడుతున్నారండి
తప్పుగ కాదండి మేము మీలో ఉన్న టాలెంట్ ని గుర్తిస్తున్నాం అంతే
గుర్తించినారంండి కానీ ఇది మీరు చెప్పే విధానం నీ బట్టి ందంటే హుస్సేన్ బోల్ట్ వచ్చేసి నైన్ నైన్ సెకండ్స్ లో పోయినారు కానీ మీరు వచ్చేసి ధర్టీన్ అంటున్నారు అది తప్పు కదా అండి
ఏమో నేను నా నేను చూసినప్పుడు థర్టీన్ సెకండ్స్ లో పోయింది
లే లేదండి మీరు మళ్ళీ ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి హుస్సేన్ బోల్ట్ ఎన్ని సెకండ్స్ లో కంప్లీట్ చేసినాడు అహ్ వంద మీటర్ లని అవునండి మర్చిపోద్దండి మనకి జనరల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ండి ఈ కాలంలో జనరల్ నాలెడ్జ్ లేకుంటే ఊరికిే వేస్ట్ అండి బతికి డిష్ మనం చుట్టుపక్కల ఏం జరుగుతంది అసలు మన ముఖ్యమంత్రి ఎవరు రాష్ట్రపతి ఎవరు జనరల్ గా తెలుకోడానే జనరల్ అ
జనరల్గా జనరల్గా అంటే తెలుసా అండి
హ ఆండీ మీరు యకాలంలో ఉన్నారు ఆండీ నాకు అర్ధం గావెట్లేదు
ఏమ్ మా కాలంలోనే ఉన్నామండి
ఆహ్హ్ అది కరెక్టేగాన్డి మీరు జోక్స్ బాగా జేస్తారండి కానీ మీరు జోక్చేసేవి ఒక మనిషిని హేళన జేసేలా ఉంటాయండి
ప్చ్ హ నేన్ నేను ఎప్పుడూ మనుషుల్ని డిస్కరేజ్ చేయను అండి మనుషుల్ని ఎప్పుడు మనసులో మనుషులో ఉండే
కాదండి నేను డిస్కరేజ్ జేస్తారు చేయరు అన్లేదు ఒకరిని హేళన జేస్తున్నారు అంటున్నా అంతే
అదే అదే హేళన ఏం లేదండి అంటే మీలో ఓన్లీ టాలెంట్ ని నే గుర్తిస్తున్నా అండి అంటే మీరు చేసి చెప్పే మాటల నుంచి తెల్సుకుంటున్నా
అవునండి నేను అదే అండి మంచి ప్లేయర్ కాబట్టి మీరు
ఉమ్ అదే తెలుసు అదే తెలుసు తెలుసు అండి మీరు మంచి ప్లేయరే అని మొన్న అదే న్యూస్ పేపర్లో వేసున్నారన్డి మీ గురించేనా
ఆ అది మీరు తప్పబడుతున్నారండి నేను గాదు ఓ వసుగుడ్డ ఒ అదైత్ తే నాదేన్డి లేదు లేదు ఆ అప్పుడు ఏం జరిగిందంటే క్రికెట్ ఆడినామండి నేను క్రికెట్లు కూడా మంచి బ్యాట్స్మెన్
అవ్ అవునా క్రికెట్ మరి
అవునండి ఆ రోజు ఏం జరిగిందంటే ఆ నాకి ఏసేపు వేసేపు బొలరు మంచి బొలరు వాళ్ళ బౌలింగ్లో ఎవరు అవునవునండి మంచి బౌలరు పోయిన్సారి వాళ్ళు మా ఊరి పైన ఆడేకి వచ్చింటే
ఓ ఊర్ పైనే
అవునండి అడకొచ్చింటే వాళ్ళు ఓ వాళ్ళంతా ఓడిపోయ్నారన్ డి మా ఊరు వాళ్ళు మళ్ళా నేను వచ్చి ఆ రోజు మ్యాచ్ చడన్టే ఫస్ట్ ఓవర్ వేసాడన్డి ఆ ఆ బౌలరు వేసింటే ఫస్ట్ ఓవ్ర్ లోనే ఆరు బాళ్ళకి నాలుగు సిక్సులు కొట్ట అండి
అబ్బా అబ్బా అబ్బా చాలా పెద్ద ప్లేయర్ ఉన్నట్టున్నారు కదన్డి మీరు
అవునవునండి నేను చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ అన్డి క్రికెట్ అన్నగూడా
అవ్ మరీ చెప్పలేదాండి మీరు కిక్
లేద్ లేదండి అంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి హాకి
ఓకే హకినేనా అండి ఆ సరే సరే అన్డి మీరు ఇచ్చిన ఈ సమాచారాణి కి చాలా ధన్యవాదములన్డి
థ్యాంక్యూ థ్యాంక్యూ అండి
ఉమ్ మీ ఇన్ఫర్మేషన్ వల్ల నేను చాలా తెల్సుకున్నాను
అవునవునండి నేను గూడా అండి మీ వల్ల చాలా నేర్చుకున్నాను
అదే అదే అండి ఓకే థాంక్యూ థాంక్యూ అండి ధన్యవాదములు